హలో హలో వే
ఆ బాగున్నావా
బాగున్నావే నువ్వు బాగున్నావా ఆ బాగున్నా ఎమ్ చేస్తున్నావ్ లే లేదు నిన్న ఉగాది పండగ సరేమియాదా
ఆ అవునే ఎలా జరుపుకున్నావ్
బా జరుకున్నావే
ఉహు
ఏమి నువ్వు రాలేదు ఊరికి రాలేదే నా కష్టాలు నాకే తెలియడం లేం ఏం చతవ్ ఏమి అంది పో ఇక్కడ కూడా షిఫ్ట్ అవునా నిన్న కూడా ఎళ్ళావా
ఎన్ని ఆ వెళ్ళ
అవునా ఉగాది పచ్చడి అవును ఉగాది ఇది పచ్చడన్నా తాగావా అక్కడ
అసల్ తాగలే చూస్తాను. ట ఊరురికి పోతాంది నాకు ఇ రియల్స్లల్ల ఎందుకు ఆడ తాగేది చెప్పు
ఏం నిన్న పద్ నుంచి ఉన్నినాద వర్క్ ఆ నిన్న ఫెస్టివల్ రోజు నైట్ వెళ్లము.
సి
అవునావే అస్సల్ ఫెస్టివల్ గుడ నిక్ శ్రీ లేదన్మాట అయి
అస్సల్ లేదు ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళిపోదామంటే ఇంకా నిద్రపోయినా లేసేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంక ఎక్కడ గుడికి పోయేది నేను నువ్వు హాఫ్ సారీ కట్టుకున్నా ఏది కట్టుకున్నా
నే నువు ఇంట్లోనే చెప్పుకున్నావే ఇంటికి వచ్చిన నేను
ఏం కట్టుకున్నావ్
ఏంటి హాఫ్ సారినా నా సారినా అని అడుగుతున్నావా నార్మల్ నార్మల్గా డ్రెస్సే వేసుకున్నావే అట్లేం వేసుకోలేదు. ఎక్కడవే ఇక్కడ వేడి కి చాలా అసల్ వేస్కోలేకున్నాము గు వేడి అసలు ఎంత ఎండ స్తది. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లోనే సమ్మర్ అయినా గానీ ఇంత వేడిగుంది ఇంకా ఇ పోన్ పోన్ చాలా ఎండలు వస్తాయన్నమాట ఉండ ఉండలేము. కా
నాక్ అసలు తెలుసా ఈడ ఇక్కడ ఉండడం ఆఫీస్కెళ్ళడం అదే కాబట్టి ఈ ఎండ అనేది నాకు అంత తెలియట్లా
నువ్వు నీ వర్క్ లో నువ్వు ఉంటావు వెళ్ళిపోతావు.
అవునువే రివ్యూ ఎప్పుడుంది చెప్పిన్నారా మరి నీకీ
ఆ చెప్ చెప్పినారు. అదేవే ఇంకా నెక్స్ట్ మంత్ అట్లా ఉంటదని చెప్పారు. ఇంకా కన్ఫర్మేషన్ ఏం రాలేదు డేట్ ట్ మ్
ఆడ చెప్తే నేను ఇంటికి వద్దాం అనేసి
అవునా వే ఆ అదే రావాలి కదా ఇపుడు కంచ్చితంగా ఉగాద్ ఈ పండగ బాగా జరిగింది వే తిన్నాను మొత్తం బొ, ప్పట్లు చిత్రాన్నం ఉల్లగడ్డ ఉప్పట్లు అంటే ఓలిగా ఉప్పట్లు అంటారు, ఓలిగా అంటారు పోలీలు అంటారు అన్నీ అవే వే. ఉగాది పచ్చడి తాగాను మ్మ్ ఫస్ట్ నాకి ఈ బెల్లం మ్ స్వీ తగిలింది వే నాకి అ నార్మల్గా అంటారు కదా ఉగాది పచ్చడి తావుతే ఏనైతే అనిపిస్తాద అంతా అట్లే ఉంటది అనేసి అవునా నాకు తెలియదే నువ్వు చెప్తేవరకు అవునావే అవును వే అ అందుకే ఉగాది అంటే నార్మల్ గా షెడ్ రుచులు ఆరు రుచులు కాదా వే పులుపు తీపు కారం ఉ ఉప్పు వగరు ఈ ఆరుల్లో మనకి ఏదైతే అంటే తాగిన వెంటనే ఫస్ట్ టేస్ట్ ఏది తెలుస్తాదొ ఆ ఆ సంవత్సరం అంతా అట్లా ఉంట అన్వే
ఆ అయితే ఇంగ ఏంపోవె తీపు
తీయగా లైఫ్ స్వీట్ గా సాఫీ హ్యాపీగా అంత లేదు ఊరికే అవి నార్మల్గా అప్పుడు అంటున్నారు గాని తగినంత మాత్రాన ఉండల్ల కదవే నార్వే వే అదే గది అంటే ఇంక అంతే కదా పచ్చడి మామిడి ఆకులు మామిడికాయలు ఇంట్లో తినేవి కూడా అవే చేస్త స్తార్ అనమాట
అవునులే ఇంగెం బా ఎంజాయ్ చేసినావు నేను ఏంలే నిద్దరా ఆఫీసు నిద్దరా ఆఫీసు తిండి
ఆ నీకివి ఇన్కమ్ జనరేట్ చేస్తన్నావ్ నేను ఇంట్లో నే కూర్చొని ఉన్నావ్ ఊర్
అమ్మా అంత లేదు అసలు ఆ ఇన్కమ్ జనరేట్ చెత్తన్నావ్ అంటే ఇక్కడ కష్టం కూడా అట్లే ఉంది ఎంత సన్నగా
సన్నగా అయిన తెలుసా నేను ఏదైతే ఏమి వే నువ్వు అయినా గాని నువ్వు స్ట్రాంగ్ గా నువ్ ఒక్క దానివి వెళ్ళేసి అంటే ఎవ్వరు ఫ్రెండ్స్ లేకపోయినా కాగానీ అక్కడ స అరవై పోళ్తున్నావు కదా
ఆ అది అయితే ఓకేే
ఉ అదే ఎక్కడన్నా కానీ ఓకే నువ్వు ఎక్కడున్నా ఉండగలవు అనే కాన్ఫిడెన్స్ నిలో ఉంది కదా అదైతే ని ఆ అదేవ మనకు కాల్ ఇంటి దగ్గర ఉండాలంటే నాకు అసలు ఉండకుదుగా అట్ వన్ మంత్ అంటే అవునా ఒకదికి వచ్చిందింటే బాగుని నవు చాలా రోజులుయింది కదా వెళ్ళేసి హాల ఫ్లేవ వద్దామని అనుకున్నా మవునావే అదే మీతో మూడట్లో వచ్చా చడ
ఆ ఆ మ
ఆ మా తమ్ముడు వచ్చారు వచ్చడా అదే దసా నిన్న ను నార్మల్ గా పెట్ట తిన్నావు కదా స్టేటస్ అందుకు చూసి
లేదువే నా తమ్ముడు నా ఇన్స్టాగ్రామ్ లో లాగిన ఈనాడు
యినాడు ఏమో తెలిదు అని అవునా తెలిర అయితే నాకు తెలిదు చూ
చేయని చూస్తే పెట్నాడు నేను అది
లీ చేస్తే అచీలో విలాగ చేసా అ దంట్లో నుంచి మీ తమ్ముడు అలా కూడా చేస్తాడా తముడు ఇంటి వచ్చాడు మీ మమ్మీ ఫోన్ చేసి
ఆ ముందునా అది మామ మీదేదదు ఫోను
అవున్లే ఇందులో ఆటోమేటిక్ గా ఉది ఇస్ాగ్రామ్ అట్ాకుంటే ఇం చెప్పలే అవునావే అదే ఇం ఏం బా చెేడస్ స్టోరీ పెట్టింది ఊరికి వచ్చా ఏమో అనుకోయిన్నా
లేదువే ఆడా
లేదా ఏనువే మ నవే రోజు స్స్తా శారీనా హవ శ్యారీనా లే అంట యూనిఫ
వేసుకున్న అది మిడ్ డే షర్ట్ ఉంటంది కదా
న్నావ గవి మత్తం పాష్ తయారయి తినం మే నువు
ఏ ఏందవం ఎట్లా అ అయిపోతుంది నాకు అది ఇం ఏం చేస్తాం ఫెస్టివల్ కదా అని ఆ రోజు తల స్నానం చేసా వెళ్ళిపోయి ఎంత వెళ్ళిపోయినా కానీ దానిపైన మళ్ళీ ఒక యూనిఫామ్ లెకు ఉంటదు అది వేసుకుంటే ఏం కనపడుతుంది
వు మిడ్డి షర్ట్ వేసుకొని కింద షూ వేసుకున్నా వాళి
ఆహా లేదు సాక్స్ సాక్స్ సాక్స్ వేసుకున్నా షూ ఏం లేదు సాక్స్ ఆ అంటే మాకి ఇక్కడ ఈఎస్డి స్లిప్పర్స్ అని ఉంటాయి
అకని వె లాక్స్ వేకని అ వేకో ఆ డ్రెస్ వేసుకని వెళ్ళ నువ కాదికి మొన్న కూడా వేసుకున్నావు కదా అ ఇప్పుడు ఎక్కడ వెళ్ళన్నావు కదా ట్రిప్పు కు మీ ఫ్రెండ్స్ తాచ అ అదే ఇలి నవదా ఏ బాయ్ పా పా పళ్లి పెట్టి స్టోరీ అనుకుంటా అన్ని నావి ఉగాదికి నువ్వు ఇంట్లో లేకపోయినా ని ఫుల్ గా ఎంజాయ్ చేసావులేవ అర్ధమయింది గానీ
చేద్దాం అనుకున్న అస్సలు గుడికి పోదాం అనుకున్నాను ఇంకా నిద్రపోయి నాను అస్సలు నాకైతే ఈసారి శాలరీ పడతానే
ఏళ్ళిపోవాలా అవున వే గుడిని ఒకసారి కూడా పడలే హా దేనికి లేదే పల్లేదు అవునా అదే వే ఇంగను వ్వు వస్తే మ మనము అట్లా ఎప్పుడైనా కలుస్తమ్ అంటే ఇంకా నెక్స్ట్ లే నా అంతే గాదనే కాలేజ్ లోనే ఉ అదే కాలేజ్ లోనే లే ఇంగా కలిసేది కలుస్తాము. ఆ పది రోజులు ఎంజాయ్ చేస్తాము. ఆ తర్వాత కనిపిస్తది ఏమని సినిమా కనిపిస్తంది. ఎక్కడ పోవలో ఏం జేయ
నిజంగానే నీగే ఏవోగానీ నా కైతే ఇప్పుడే కనపడతున్నాయి
వన్న అట్లీస్ట్ ఎక్కడో చోటాన్న ఇట్లా ఎక్కడో చోటన్నా వర్క్ చేస్తున్నావే నేను ఏం వర్క్ చేయకుండా నాకు ఇంట్లో ఉంటే మెంటల్ మెంటల్ ఎక్కుతాందే
ఏమేమి ఇద
అంటే ఇవి ఒక ఏజ్ వోచ్చిన తర్వాత ఆ ఇంట్లో కూడా అంటే ఉంటది కదా మనకైనా గాని ఏజ్ వోచ్చి ఇంత ఇంత అయిపోయినా గాని ఇంకా మనకి ఏమి ఇంట్లోనే ఉన్నా మే ఖాళీ ఉన్నామే అని అనిపిస్తది గాదా
అవును అనిపిస్తాది అనిపిస్తాది
కె చెప్పేది నేను ఏందో లే వే బ్యాంగళూరు అలా ఏం లేదే నేను ఇంగా సి పిక్స్ కాలేదు వే ఆ అలా ఏం లేదు ఇంకా ఫిక్స్ కాలేదు అన్ని కే చూస్త అన్నా అదే ఏదో ఉగాది. పచ్చళ్ళు స్పీడ్ తగిలింది గాదా చూస్తమ్ ఓకే మనది మన ఇయర్ ఏమైనా వచ్ చింది ఏమో ఈ సారీ అనేసి అలానే ఉన్నావే నేను
హు
ఆ ఏమి అయిందో ఎట్లుందో ఏమో మనకి ఈ ఇయర్ అర్ధం కావట్లేదు అంత మం శివండి ఈ ఇయర్‌ లో మొత్తం సెట్‌లయ్ పోతే చాల్ వే అది అయితే నిజమే ఆ నిజమే కద వే అన్ అందరి ఎవరైనా నా కానీ సరే సెటిల్ అవ్వాలనే ఉంటారు ఇప్పుడు మనమే కాదు ఈ ఈ స్టేజ్ లో ఎవరైనా కానీ నీ మంచిగా ఉండాల ఎవరైనా కానీ ఆరోగ్యం బాగుండల్ల ఆ డబ్బులు ఉండాలి మంచిగా ఫ్యామిలీ ఉండాలా అవే గద వే కోరుకుండేది ఏచ్ ఏమన్నా కోరుకుంటార అవే కావాలి ఏమంటే ఒక్కొక్కరు ఒక్కొ ఫేస్ ఆఫ్ లైఫ్ లో ఉంటారు అదే చూస్తున్న అదే నేను
ఆ నా వస్తాలే ఇంక ట్రై చ్
ట్రై చేద్దాం ఖచ్చితంగ వస్తది అదే వే చూసాము సరే వే అయితే ఉంటావే
ఆ సరే వే బాయ్ మ్మ్